హలో ఎవరు
నేనే మినెంటనే పేరు వాళ్లదని హలో
ఏదో
హలో హలో ఏం లేదండి హాస్టల్
తిన్నారా
ఇప్పుడే అండి తిన్నామండి
ఏం తిన్నారు
మ్మ్ మధ్యానం చికెన్ తో తిన్నాం
ఆ
జిలేబీ
మీ వాయిస్ మీ వాయిస్ స్ట్రక్ అయితుందండి
అవునా అండి
ఏం చేస్తున్నారు
ఇప్పుడే హాస్టల్ కి వచ్చినా అండి
హాస్టల్ ఎందుకు మీరు హాస్టల్లో ఉంటారా
కాదండి
ఆ ఎక్కడ ఉంటారు
మ్మ్ మా మా ఊర్లో ఉంటాం
అవునా
అవును
నేను కూడా మా మా ఊరిలో ఉంటా
అవునా
అవును
ఎటు ఎళ్తున్నారండి ఎటు వెళ్తున్నారండి
బండి మీద వెళ్తున్నాం
సరే జాగ్రత్తగా ఉండండి
ఎందుకండి
జాగ్రత్త వెళ్ళండి అంటున్నానండి
నా ఇష్టమున్నటు వెళ్తామండి మీకేందుకు అండి
పో అండి మీ బలుపు మీకు ఉంటదండి అట్లనే
ఏంటండి
ఏం లేదండి
ఆ
మ్మ్ కొంచెం
ఈ యాప్లోకి ఎందుకు వచ్చిళ్ళండి మీరు
అట్లా ఎప్పుడు
ఎందుకండి
చెప్పండి అవునా అండి మీరు కూడా కాయకపోయినండి పోయి
మాకు మేకలు లేవండి
కొనియమంటరాండి
అండి
కొనియమంటరా అండి
కొనిస్తారా అండి
కొనిస్తామండి
కొనిచ్చుడు వద్దు కానీ ఒక ఇరవై లక్షలు కట్నమియండి
అవునాండి మిమ్మల్ని ఎలా నమ్మి మిమ్మల్ని ఎలా నమ్మియామంటారండి
ఆ అండి
ఏం లేదండి
ఈ యాపు మీకు ఎట్లొచ్చిందండి
ఓ
అంటే చెప్పరాండి
హలో
హలో
చెప్పండి
మీరు ఎందుకోసం యూజ్ చేస్తున్నారండి
అలా ఏం లేదండి
ఎలా అండి
తిన్నారాండి మధ్యాహ్నం
తిన్నామండి చికెన్
అవునాండి
అవునండి
ఉమ్మ్
అవునండి
అంతేనాండి తడిచినట్టున్నారండి మొత్తం
ఆ అండి చెప్పండి
తడిచినట్టున్నారు మొత్తం
తడిసినామా
ఆ
తడవలేదా అండి
అవునా అండి ఇంటికి వచ్చినా అండి ఇప్పుడే
ఏందండి
ఇంటికి వచ్చినండి ఇప్పుడే
ఇంటికి ఎందుకు పోయిళ్ళండి
పని పాటలేదండి నాకు అట్లనే తిరుగుతూ ఉంటా ఎప్పటికి
అవునా
అవునండి హలో
ఫైవ్ మినిట్స్ అయీదండి
చినీ
హలో హలో
అ ఆ
హలో
టీ
ఈ యాప్లో మనీ వస్తాయా అండి..